నమస్కారం మండి
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారండి
మేము కూడా బాగున్నామండి
అవునండి
రండి మధ్యాహ్నం
ఆ భోన్ చేసానండి మీరు భోన్ చేసారాండి
ఆ భోన్ చేసానండి మీ ఏరియాలో బాగా జరుపుకునే పడుగల గురించి ఏమన్నా కొంచెం చెప్పగలరా అండి
ఆ తప్పకుండా చెప్తానండి
ఏ పడుగ ఏ పండుగలు బాగా జరుపు కుంటారండి మీ ఏరియాలో
మా ఏరియాలో వచ్చేసి సంక్రాంతి వినాయక చవితి మొహరము రంజాను అలా జరుపుకుంటారండి మీ ఏరియాలో ఎలాంటి పండుగలు జరుపుకుంటారండి
మా ఏరియాలో బాగా జరుపుకునేదంటే వినాయక చవితి సంక్రాంతి శివరాత్రి ఇలాంటి పండ మొహరం ఇలాంటి పండుగలు అన్నీ బాగా జరుపుకుంటారండి
అవునండి
అ మ ఊ వినాయక చవితి ఎలా జరుగుతారు మీ ఏరియాలో కొంచెం చెొప్పగలరా
మా ఏరియాలో అంతా బాగా జరుపుతారండి వినాయక చవితి అంత త చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందా ఆ కలిసి సి అంటే ఒక గ్రూప్ లాగా కమిటీ టి ఏర్పాటు చేసి అంటే బొమ్మ తె- చ్చే విషయంలో అయినా అంతా అందరి ఒపీనియన్ తెలుసు కుంటారండి. అందరికి నచ్చితేనే తీసుకుంటారండి. అలాగా తెచ్చిన రోజు ఇంగా బాగా ఆ తెచ్చిన రోజు నుంచి ఇంగా వినాయకుడిని నిమజ్జనం చేయేంత వరకు బాగా వినాయకుని దగ్గరే ఉంటారండి పెద్దలు, పిల్లలు అంతా. ఇంగా డెకరేషన్ లైట్- డెకరేషన్లు స్వామిని అలం- తరించడము. పూజలు చేయడము. అలాగే చేస్తూ తమండి. బాగా ఘనంగా చేశారండి. మస్త్ సైడ్ మీ సైడ్ ఎలాగ చేసారండి. వినాయక్ చౌది
మాసైడు వినాయక చౌతి అనగానే వినాయక చౌతికి వారం రోజులు ముందడ్ ముందరనే పండగ హడవిడి అంతా కనపడుతుందండి ఊర్లో.
అవునండి.
అంటే ఇలా బయటికి వెళ్ళి. టెంకాయ పట్లు కొట్టక రావడం కానీ. చందా కలెక్ట్ చేయడం. గానీ
అవునండి.
అలాగే పందిర్ని అయితే ఒక రెండు రోజుల ముందుగానే రెడీ చేస్తామండి. సారా ఒకట్లతో కట్టడం గాని
ఆ అవునండి.
కానీ టెంకాయ పట్లు వేయడం వాటిపై పట్టాలు వేయడం.
పందిరిని బాగా రెడీ చేస్
అవునండి. పందిరైతే అలాగే పండుగ రోజు వినాయకుడిని కూర్చో పెడత్
అందరూ పాల్గొంటారండి. పందిరిగ్ రెడీ చేయడంలో అందు
అవునండి. పందిరి రెడీ చేయన చేసినప్పుడు సందులో ప్రతి ఒక్కరూ వస్తారండి. అందులో పాల్గొంటారు.
అవునండి
ఇంకా వినాయకుని పండుగ రోజు. వినాయక చవితి నాడు పండగ నాడు పూజారిని పిలుచుకొచ్చి పూజ చేసి వినాయకుడిని కూర్చోబెడతామండి.
ఆ అవునండి.
మా ఊర్లో ఐదు రోజులు జరుపుకుంటామండి. మేము పండగ. ఆ ఐదు రోజులు అయి ఎంతో సందడిగా ఉంటుందండి. పందిరి దగ్గర అని ఒకర ఇండ్ల దగ్గర పందరి దగ్గర అయితే చిన్న పిల్లల నుండి పెద్దవారి దాక అ
అవునండి.
విషయాల్లో పాల్గొనేకి వస్తుంటారండి. చిన్న పిల్లలలకు పోటీలు పెట్టడం అన్ జరుపుతం అండి
నైట్ టైమ్స్ ఎలా ఉంటుందండి వినాయకుని దగ్గర ఏ ఏ ఎలాంటి కార్యక్రమాలు జరుపుతారు మీరు
నైట్ టైమ్స్ అయితే చిన్న పిల్లలకు అట్ టల్ పోటీలు పెట్టడం ఇలా పాటల పోటీలు కానీ డ్యాన్స్ చలు కానీ ఇంకా కొన్నిసార్లు అయితే ఇలా ప్రాచీనంలో ఉంటాయి కదండి కళలు
అవునండి ఏదైనా
అత
ఆ తోల్ బొమ్మలాట
అలాంటివన్నీ
అవి ఇప్పుడు చాలా అంతరించిపోయినాయండి ఎక్కువ మనకి కనిపించడం లేదు పల్లెటూరులో ఎక్కువ చూస్తున్నాము
అవునండి
అే దానికి మనం ఎక్కువ సపోర్ట్ చేయ్యాలండి మనము
ఆ అందుకే అండి మేము కూడా అలాంటివన్నీ పెట్టిస్తా అంటే మన
అలాంటి కుటుంబాలు అలాంటివి చేయడానికి చాలా ముందుగ ముందుగా వాళ్ళు ఉంటారండి మనమే సపోర్ట్ చేయకోకుంటే ఇంకా వాలో
మన తెలుగు సంస్కృతిని మనం మర్చిపో కుండా మనకు గుర్తుగా ఉండడానికి అలాంటివన్నీ జరపాలండి
అవునండి అవునండి
ఇంకా వినాయకుడిని నిమజ్జనం రోజ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాడి దాకా అందరూ చాలా సంతోషంగా
ఆ డప్పులు ఆ డీజేలు
అలాగే నీళ్లు చల్లుకుంటుంటాం అలాగే వినాయకుడిని నిమజ్జనానికి ముందు లడ్డుూ వేలం పాటు జరుగుతుందండి మా ఏరియాలో
అవునండి
అలా వేలంపాఠలో వచ్చ చ్చిన డబ్బులతో నెక్స్ట్ ఇయర్ కి వినాయకునీ తేవడానికి డబ్బులు కొంత పెట్టుకొని
ఆ
మిగిలిన దాంతో పేదలకు లేదా అలాంటి అనాథాశ్రమాలకు అలా ఇస్తుంటామండి
అవునండి
కా నిమర్జనం రోజు సందందరికి అన్న దానం చేయడం పేదాలకు ఏమన్నా ఇవ్వడం అలాంటివన్నీ చేస్తుంటామండి మీ ఏరియాలో అండి వేలం పాట అనేది ఎలా జరుగుతుంది
అ వేలం పాట అనేది చేస్తారండి నిమజ్జనం రోజు వినాయకుని ఎట్టి ముందరగా అయి అయితే నిమజనం అయితే చేస్తారు లడ్డూని వేలంపాట పడతారండి దాం ఇట్లో ఎవరైనా పాల్గొనోచ్చండి ఆ వేలం పాటలో
హ్ వాండి
లే, ఆ లడ్డూని వేలం పాట్న్ పాడిన్ తర్వాత, ఎవరైతే గెలుస్సరో, వాళ్ళకి లడ్డు అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకిస్తారండి. వాళ్ళు ఇంగ లాడ్ డ్డు అనేది పంచుతారండి ప్రసాదం లాగా అందరికి నిమర్జనం అయిపోయినంక్
అవునండి ఇంకాం మీ ఏరియాలో ఏ పండగ బాగ్ జరుపుకుంటారండి
మా ఏరియాలో మొహరం గూడా జరుపుకుంటారండి
ఆ అంటే మా ఏరియాలో ఆ పడుగ జరుపుకోరు ఆ పండుగ గురించి ఏమన్నా చెప్పగలరాండ్
ఆ తప్పకుండా చెప్పున్ చెప్తానండి మీక్ కి అంటే మొహరం అంటే చాలా చిన్న పెద్దలు అంతా ప్చ్. అంటే ఏ ఏ మతము క్యాస్ట్ ఏజు ప్చ్ అంటే ఏది లేకోకుండా జరుపుతారండి
అవునా
అంటే మనకు ఉ ఆ ఆ ఊరు వాళ్ళంతా కలిసి జరుపుకునే పండుగల్లో అంటే ఆ పండగండ్ ఏ
చోబెడ్త్ టారండి మీ ఊర్లో అది
మా సైడ్ వచ్చేసి టూ సైడ్స్ కూర్చోపెడతారండి అంటే ఆ ఒగో ఒగ ప్లేస్ లో ఒగ ఆప్ టెన్ అలా టెన్ గుర్చోపెడతారండి
హ్మ్ అలగా అంటే ఎన్ని రోజులుంటుందండి ఆ పండగ అనేది
ఒగ వారం రోజులుంటుందండి
ఆ సమయంలో పండగ వాతావరణం అదంతా ఎలా ఉంటుందండి
పండవతరనం మెంత ఎలా ఉంటుందంటే ఆ స్ స్వామిని పీర్ల స్వామిని కుచ్ చో పెట్టిన ప్లేస్ దెగ్గర ఆ వాళ్ళద్ ఆ పీర్ల ముందరోచ్చేసి పెద్ద గుండం దోగుతారండి ఆ గుండం తోగి దాడ్లేకి కట్లు వేసి బాగా నైట్ పూట బాగా డబ్బులు పిలిచి, వాళ్ళు డప్ ప్పులు కొడుతుంటే చిన్న పెద్ద అంతా తేడా లేకోకుండా డ్యాన్స్ చేస్తారండి. అలవ్ వేస్సరండి. దాన్ని డ్యాన్స్ వేసేదాన్ని అలావ్ అంటారండి మా సైడు అలాగ చేస్సరండి. ఇ ఒగ వారం రోజులు అలా చేస్సరండి. మళ్ళీ జల్దీ జల్దీ ఆ జల్దీ రోజు అంటే లాస్ట్ రోజ అండి ఇంగా ఫైనల్ డే అనమాట, ఆ రోజు వచ్చేసీ అన్నీ పి అండి
నేను ఒకటి విన్నా అంటే జల్దీ నా ఆ రోజూ గుండమ్ లోకి ఇలాగ మనుషులు దిగుతారం రంట కదండీ అది నిజమ
అవునండి మీకు ఇంగో విషయం చెప్పేది మర్చిపోయిననూ. అంటే అం టే అది ఎట్ల అంటే వారం రోజుల్ ఉంది కదండి అది పీర్లూ ఎత్ ఎత్తినప్పుడూ పావుగా మధ్యలో మద్ అలో డేస్ లో, అంటే ఒగ ఓగా దెగ్ గ్గరో ఒగ పీర్ ఒగ ప్లేస్ లో ఉండే పీర్ లు ఉంగో పీర్స్ నీ మీట్ అయితాయ పీర్ పిర్లన్ని మీట్ అయితాయండి. అవునండి. అలా జరిగినంకా, అంటే వాళ్ళు బ్రదర్స్ కదండి పీర్ల స్వాములు అనేది బ్రదర్స్ అంటారండి,
అవునా అండి
ఒక రోజు ఈ పీర్ ఓ ఓ సైడ్ ఉండే పీర్లు వేరే పీర్లు దగ్గరికి పోతాది మళ్ళా అలాగె సేమ్ అలాగే ఇట్ల రిపీట్ అయితుంది అండి
అంటే
మళ్ళీ లాస్ట్ రోజు వచ్చేసీ ఇంగా, గుండెంలకి పీర్లు ఎత్తుకొని దిగుతారూ.
ఆ
ఆ అలాగే జరుపుకుంటారండి. ఇంగా మీకీ తెలిసిన పండగల్ గురించి ఏమన్న చెప్తారాండి
ఇంకా మా ఏరియాలో ఐ తే మేమ్ బాగా జరుపుకునే పండగా సంక్రాంతి అండీ.
అవునా అండి.
సంక్రాంతి పండగా మూడు రోజులు ఉంటుందండీ. మూడు రోజుల్లో అంటే భోగి, సంక్రాంత్ తి, కనుమా అని త్రీ డేస్ అండి.
ఆ అవునండి.
జూ ఒకో ఒకో లగగా చేస్తామండి పండగని.
ఆ అవునండి. అంటే ఎలా చేస్తారండి సంక్రాంతి, ఆ మూడు రోజులు ఎలా చేస్తారు.
అంటే మొదటి రోజు భోగి కద అండి. మొదటం తెల్లవారు జామ్నే లేచి స్నానం చేసి
ఆ అవునండి
అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులతో అలాంటి వాటితో అలా ఎందుకు చేస్తామంటే మనలో ఉండా నెగిటివ్ ఎనర్జీ అంత వెళ్లిిప్ పోయి మనక్ మనకు పాజిటివ్ ఎనర్జీ రావాలని అలా భోగిమంట వేస్తామండి
ఆ అవునండి
జు సంక్రాంతి అండి ముఖ్యమైన పండగ ఆ పండగ నాడు అందరు ఇండ్లలోనూ పిండి వంటలు చేయడం కానీ అలా ఉంటుందండి ఇంకా ముగ్గుల పోటీలు గాని
ఆ కోడిి పంద్యాలు
ఆ కోడిపంద్ అంటే కోడి పంద్యాలు మా సైడ్ జరగవండి మా సైడ్ ఎద్దుల పంద్యాలు అలాంటివి జరుగుతుంటాయి
అవునండి అంటే మెయిన్ గా కొన్ని కొన్ని ఏరియాస్ లో ఎలాగంటే ఏ రాయలసీమలో స్ చేయరు అంటే వేరే ప్లేస్ లో చేస్తారండి గోదావరి సైడు ఆ సైడ్ అయిత్ తీసేస్తారు వాళ్ళకి ఎట్ల అంట ఇంకా సంక్రాం అని కోడి పందము కోడిపందాలు అంటే సంక్రాంతి అండి
అవునండి
చాలా బాగా జరుతారు
ఇంకా మూడో రోజు ఇంకా మూడో రోజు కనుమ అండి అంటే సంక్రాంతి పండుగ జ్ ఇయరు కోవడానికి కారణం ఏమంటే రైతులకు పంట వచ్చిన ఆనందంలో జరుపుకుంటారండి అది అలా జరుగ్ అందుక్ కు రైతులకి సహాయపడిన పనిమూట్లు గాని ఎద్దులు బండి ఎద్దులు ఆవులు అలాంటి వాటినిన్నిీ పూజించడం అండి
అవునండి
ఓకే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు దన్ ధన్యవాదాలండి
ఆ మీకు కూడా చాలా ధన్యవాదాలండి
ఓకే మళ్ళీ వీలు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయండి
ఆ సరే అండి తప్పకుండా చేస్తానండి
ఓకే అండి